హాలో అండీ ఇనిపిస్తుందా
పిస్తుందండి బాగున్నరాండి
ఆ బాగున్నం మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదా హాలిడే
ఏం లేదండి అదే ఆ పండగ దగ్గరలో ఉంది కదా షాపింగ్ కి అందరికి షాపింగ్ చేయ్యాలని వెళ్ళాలనుకుంటున్నాము మీరు చేసినారా షాపింగ్
షాపింగ్ అంటే ఇంకా వెళ్ళాలి ని ఇంకా టైం ఉంది కదా రేప్ పూ మర్న్నాడు అలా వెళ్ళాలి నిన్న అక్కడ టెంపుల్ కు వెళ్ళాము అరుణాచలం సో ఈరోజు పని ఉంది కొంచెం బట్ బట్టలన్నీ వాష్ చేయాలి ఇల్లుంతా మళ్ళీ క్లీన్ చేయలేదు కదా త్రీ డేస్ నుంచి
ఓ ఇప్పుడు టెంపుల్ కెళ్లేసి
నిన్న అంటే ముందు నుంచి అనుకుంటా ఉన్నాము మొన్న ఫ్రైడే కాదు ఉమ్ థర్స్డే వెళ్ళాం ఇక్కడ నుంచి ఉమ్ బాగుంటుంది అరుణాచలం ఇక్కడ నుంచి బస్ సుకెళ్ళం ట్రైను ఉంటుంది ఎప్పుడు ఒకసారి ట్రైన్ ఎక్కడ ఏ రోజు ఉంటుందో తెలీదు
అవునా
ఉమ్ బస్సు బస్సు అయితే కొంచెం బాగుంటుంది
నైట్ ట్రైన్స్ ఉండవా అండి
డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి ఆ తిరువన్నామలైకి కి కాకపోతే అవి ఎప్పుడుంటాయి అనేది తెలిదు కదా అందుకు
అంటే మీరుొక్కటేనా ఫ్రెండ్సా ఫ్యామిలీతో వెళ్ళినారా
అ ఫ్రెండ్స్ అంటే ఆ ఫ్రెండ్స్తోనే వెళ్ళాము మేము
అవునా
ఉమ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ముందు ఫ్యామిలీతోనే టూ టైమ్స్ వెళ్ళాము
ఆ
ఇప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళాం గిరిప్రదక్షిణ అంటే తెలుసా మొత్తం కొండ ఉంటుంది చు
ఆ అవునవునండి అది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది కదా ఉమ్ మరేలా బాగాంద దర్శ
ఉం బాగాయింది మేము పొద్దున కొంచెం లేట్ అయితదన్నట్టు టికెట్ ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని టికెట్ దర్శనం వెళ్ళాము తొందరగానే అయిపోయింది టూ టూ అవర్స్
ఓ అంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఎన్ని గంటలు పట్టిందండి
ఆ టూ టు త్రీ అవర్స్ అంటే కొన్ని తక్కువే మామూలు నార్మల్ దర్శనం ఎక్కువసేపండి మేము అడిగా మాక్కడ వే వేరే వాళ్ళని
అవునా
ఇంకా ఎక్కువ టైం పడుతుందని చెప్పారు మేము అప్పటికే కొంచెం నైట్ ఎంత అలిసిపోయాము నడిచి మొత్తం
ఆ స్టేయింగ్ చేయడానికి అదంతా ఎలాగా
స్టేయింగ్ కంటే మామూలుగా రూమ్స్ ఉంటాయి ప్రైవేట్ లాకర్స్ టెంపుల్ దోక ఒకటి ఉంటుంది లాకర్ అది ఖాళీ లేవని మేము వేరే దగ్గర లాకర్స్ లో పెట్టి లగేజ్ వెళ్ళాం రూమ్స్ కూడా తీసుకోవచ్చు మేము ఎక్కువ స్టే చేయమ అన్నట్టుగా లాకర్స్ లో పెట్టాము లగేజ్
అవునవును మీరు ఇక్కడ నుంచి అక్కడికి అంటే తిరువ్ తిరువన్నామలకి ఎంత పే చేయరు
మేము ఇక్కడ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము త్రీకి
అ
ఈవినింగ్ సెవెన్ కంతా రీచ్ అయిపోయాం అక్కడ పోయేసి నైట్ డిన్నర్ చేసి స్టార్ట్ చేసాం అక్కడ ప్రదక్షిణ చేయడం మ్ తొందర మాకి కొంచెం ఫ్రెండ్స్ కదా మేము తొందరగా నడిచాం ఫోర్ అవర్స్ పట్టింది అంతే
అవునండి అక్కడ ఏదో ప్రత్యేకత త అంటే ఒక సర్కిల్ల్లో నిలబడితే మొత్తం
ఆ ఆ ఆ మొత్తం ఆ గోపురాలన్ని కనిపిస్తాయి అ ఇట్లా ఉంది కన్స్ట్రక్షన్ అంతా బాగుంటుంది అది పూర్వకాలం కట్టిండవ కదా రమణ మహర్షి ఆశ్రమ ర్మ అంత బాగుంటుంది
అవును ఆ వెళ్ళారా అండి మీరు రాణ మహర్షి ఆ ఆశ్రమంకి
మ్ వెళ్ళాం అక్కడ డే టైమ్ లో నైట్ క్లోజ్ ఉంటుంది మేము పొద్దున వెళ్ళాం
ఆ అంటే అక్కడ ఎలా ఉంటుంది ఏమన్నా పశువులు అలా ఉంటారా
ఆ ఆవులు ఉంటాయి బాగా పీస్ఫుల్ గా గ్రీనరీ బాగా అంత చెట్లు ఆశ్రమం కదా బా పీస్ పుకి ఎక్కువ ఫార్నర్స్ ఎక్కువ వస్తాంటారు బాగుంటుంది భజనలు చేస్తాంటారు శివునికి పాటలు అ
అవునులే అక్కడే పాండి చెర్రీ కూడా దగ్గర అనుకుంటా కదా అక్కడికి వెళ్ళలేదా
మ్ పాండిచ్చేరి వెళ్ళలేదు ఈసార్ టైం లేదు మళ్ళీ వెళ్ళాలినుకు కున్నాం అక్కడ దగ్గరే బాగుంటుంది అది కొంచెం టైం సరిపోక మేము ఇది చూసుకొని
మ్
వచ్చేసాను నెక్స్ట్ టైమ్ వెళ్ళాలి
అది మేము కూడా ఇప్పుడు సమ్మర్ అందరికి హాలిడేస్ కదా అదే తిరు తిరుపతి పోవాల అనుకుంటున్నాము
బాగుంటుంది ఆ ఈ మధ్య వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ వెళ్ళాం మేము అనుకుంటున్నాం టైం కుదరట్లేదు బాగుంటుంది తిరుపతి లో కూడా అంత స్టెప్స్ ఎక్కి ఎంత
ఆ అయినా అక్కడ ఫెసిలిటీస్ మ్స్ అన్ని చానా ఉంటాయి కదా అసలు నార్మల్ గా అన్ని దేవస్థానం లాకర్సే రూమ్స్ కానీ అన్ని ఫ్రీగా ఫుడ్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదండి
మ్ బాగుంటుంది మొత్తం ఫ్రీగా గవర్నమెట్ దే మొత్తం కదా ఆ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి వాటర్ ఫ్రీ వాటర్ ఎక్కడ చూసినా ఫుడ్ బాగుంటుంది అక్కడంతా ఇక్కడ అరుణాచలంలో కూడా బాగు ఫుడ్ ఏమి పెడతారు ఒకసారి అంతా కాకపోతే డెవలప్ కొంచెం అయిత ఉంది ఇప్పుడు జనాలు ఎక్కువ వెళ్తున్నారు కదా అరుణాచలం హు తిరువణమల మీలాంటి వాళ్ళు ఎక్కువ
ఈ మధ్య తిరు తిరువన్నామల కి పోవడం చాలా ఎక్కువ అయిపోయింది అందరరు అందరు యుూతే ఎక్కువ పో తున్నారు
ఆ ఈ మధ్య బా ఫేమస్ ఆ ఈ మధ్య ఫేమస్ బా గుళ ప్రత్యేకత బాగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు బాగుంది
అవునవునండి
ఉహు హు తిరుపతిలో కూడా బాగుంటుంది ప్రదేశం చూడడానికి అక్కడంతా జూ పార్క్ ఉంటుంది
హు
ఇంకా మ్యూజియంము అంతా బాగుంటుంది
తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము అది కాక ఇప్పుడు ఫుల్ ఎండలు ఉన్నాయి మళ్ళీ ఇంకా అందరికి
జనాలు ఎక్కువ ఉంటాయి అందరికి వేసవకాలం సెలవులు ఉంటాయి అందరు వస్తారు కొంచెం ముందే బుక్ చేసుకుంటే టి టికెట్స్ దొరకపోతే అక్కడైనా తీసుకోవచ్చు ట్రైన్ కి అయితే ముందే బుక్ చేసుకోవాలి పోవాలను ట్రైన్ లేదా బస్సు
ఆ అదే దర్శనం టి టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు ఎవరో చేపినారు అంటే కిందనే మనం లాకర్స్ తీసుకునే దగ్గరే ఫ్రీగా ఇస్తారే ఓ స్పెషల్ టికెట్స్ అవి తీసుకుంటే
నేను లాస్ట్ టైం అవి తీసుకు తీసుకొని వెళ్ళాము అంతే గంటలో అయిపోయింది దర్శనం లేదంటే టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ అలా అవుతుంది
ఓ అంతసేపు పడుతుంద అండి
ఇప్పుడు సెలవలు కదా కొంచెం సమ్మర్ హాలిడేస్ అందరుూ ఫ్యామిలీస్ తో వస్తంటారు దు దూరం నుంచి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఎక్కువ జనాలు మామూలు టైమ్ లో అయితే కొంచెం అంత ఉండరు
అవునా
హు కొన్నిం చూసుకొని మీరు టికెట్స్ కింద తీసుకొని వెళ్తే కొంచెం పర్వాలే టైం సరిపోదు లేదంటే అక్క అక్కడ కంపార్ట్మెంట్స్ లో వేస్తారు వెయిట్ చేయాల్సి ఉంది అక్కడున్న పరు లేదు పోడానికి ఇక్కడి నుంచి కొంచెం పడుతుంది టైము పో పోవడం జర్నీ పెద్ద టైం కదా అక్కడ మనం స్టెప్స్ ఎ కి పైన మళ్లీ దర్శనానికి కొంచం టైం అ దర్శనం మనం చెప్పలేం కదా ఎంత టైం అనేది జనాన్ని బట్టి
ఆ స్టెప్స్ ఎక్కాక పైన కూడా అకామిడేషన్ క అన్ని అంత ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయా ఎప్పుడు అన్న మీరు స్టే చేసినారా
ఆ ఒకసారి వెళ్ళాము అప్పుడు ఎక్కువ రోజులు ఏమీ స్టేజ్ కొంచెం లాగేజ్ మేము లాకర్ లో పెట్టే వెళ్ళాము కాకపోతే బాగుంటుందంతా
అవునా ఫుడ్డు అంత ఎలా ఉంటుంది పైన
ఆశ్రమం ఉంటుంది అన్న అన్నసత్రం బాగుంటుంది ఫుడ్ అంతా
ఆ ఓకే
హు మీరు ఎక్కడికి వెళ్ళారు రీసెంట్ గా ఎక్కడా వెళ్ళలేదా ప్లేసెస్ చూడడానికి
రీసెంట్ గా ఇక్కడ బెంగళూరు లో అది ఈషా ఫౌండేషన్ ఉంటుంది కదా అక్కడికి కెళ్ళామండి చాలా పీస్ ఫుల్ గా ఉంది అసలు అవునండి అవున అవును మీరు వెళ్లారా ఎప్పుడైనా ఎక్కడకి
ఒకసారి నేను కోయంబత్తూర్ కి వెళ్ళాను అక్కడ కూడా సేమ్ ఇల్లానే ఇంకా బాగుంటు
అవును అవునంట కదా సేమ్ ఇలానే ఉంటుందంట కదా
యోగా సెంటరు అక్కడ ఇంకా బాగుంటుంది అంత పూజలు
ఇక్కడ కూడా చానా పీస్ఫుల్ గా ఉందండి అసలు ఈ సిటీ లో ట్రాఫిక్ మొత్తం అక్క ఇలా చూసుకుంటే
అట్ల ఎప్పుడూ ఇక్కడే ఉంటే సిటీలోని లైఫ్ ఇట్లే ఉంట
ఆ అక్కడికి వెళ్తే మొత్తం అంటే అక్కడ సిటీ ఏం లేదు మొత్తం అంటే అడవి ప్రదేశంలా ఉంది కదా అక్కడ మాత్రం చాలా పీస్ఫుల్ అసలు దేవాయ మాత్రంమే ఉన్నారు
ఇంకా నెక్స్ట్ టైం మేము అనుకున్నాం ఎక్కడైనా బీచ్ కి అలా వెళ్ళాలని అనేసి ఇది తీస్ సమ్మర్ కదా బాగుంటుంది బీచ్